హలో
ఆ నమస్కారమండి
ఆ వినిపిస్తుంది మి అక్కరన్నోళ్లు బావున్నారా
ఆ బావున్నానండి. మీరు బావున్నారా?
ఆ బావున్నానండి ఏం చేసుకున్నారు?
ఏం లేదండి కూర్చున్నాను ఊరికే మీరేం చేస్తున్నారండి?
స్వీట్ ప్రిపేర్ చేస్తున్నానండి.
అవునా ఏంటిదండి ఏం స్వీట్ అండి?
ఇది ఇన్ ఇంకా సాబ్దనికి చేస్తున్నాను
అర్ధంగాలేదండి
విన్యాసం అర్థం పయసముండ
అవునా
తె తెల్సా అనుకున్నాను నేను
అ
మీకు తెల్సా అండి ఎలా చేయాలో?
ఉహు మీకు అన్ని అన్ని రకాల వంటలు వస్తాయండి మీకు?
ఆ ఇంకా నేర్చుకోవాల్సి వచ్చింది అందుకే నేర్చుకున్నాను మీకు చే తెలుసా ఎలా జేయాలో ఈ పాయసం?
తెలియదా అండి ఒకసారి చెప్పారా?
మ్ ఇది ముందుగా ఎ అదంటే పాలుం ఇద ఒక లీటర్ పాలు మరీగించుకో మరిగించుకున్న తర్వాత సార్ధ నానలుపయాలి ఒక టెన్ మినిట్స్ అట్లా నాన వేసిన తర్వాత నెయ్యి తీసుకొని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా
ఆ
అది నెయ్యిలో వేయించుకోవాలి ఇంగ ఒకవేళ మీరు నెయ్యి తినకపోతే కొంచెం నూనెలో వేయిం చాలి తర్వాత వచ్చేసి వేయించు వేయించు ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని తీసి పక్కన పెట్టేసి మళ్ళా సేమ్యా ఉంటంది కదా రెండు కప్పులు సేమియా తిస్కొని
సేమియా కూడా డ్రై అంటే కొంచెం ఏ అంటే ఇంకాల ఒక కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకొని మరిగిన పాలలో మరుగుతున్నప్పుడే కొంచెం సేమియా వేసు కుని కలుపుకోవాలి తర్వాత ఆ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని తర్వాత ఇంకా మనం నానబెట్నాం కదా పది నిమిషాల క్రితం చే సా అవి కూడా వేసేస్ ఏసేస్ కొని బెల్లం వేసుకుంటే జీరో అదే జీరో వర్ధనం రసైపోతుంది మనం నార్మల్గా అంటే మనకి ఏమంటరు చెక్కర అలవాటు లేకపోతే ఇంక బెల్లం తోనే
బెల్లం తోటి రుచిగా ఉంటదండి మేము ఎక్కువ చెక్కర తీసుకుంటాం
ఆ రుచిగానే ఉంటా అంటే నల్ల బెల్లం ఉంటుంది కదండి
అంటే బెల్లం పాలల్లో మరుగుతున్నప్పుడే ఏసుకోవాలండి
ఉ అవునండి
తర్వాతకి సేమియా వేయాలా
ఆ అంటే బెల్లం ఎప్పుడు వేయాలని అంటే అది పొడి పొ అంటే బెల్లం గడ్డ కాదండి బెల్లం పొడుపుకోవాలన్నమా
ఉ
బెల్లమ్మి ఆ తురుముకున్న తర్వాత మనకిష్ చంగుంటే లాస్ట్ కి ఇ అవంతా అయిపోయిన తర్వాత కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు
అవునండి చిక్కగా ఉంటదేమో కొబ్బరి పొడి వేసుకుంటే
అంటే చిక్కగా అంటే మనం ఇప్పుడు ఏమంటరు వేసుకుంటాం కదా లాస్టికి వంచుకుంటాం కదా వంచుకునేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది
ఊ ఇంకా ఏ ఏ స్వీట్లు చేస్తారండి మీరు
సర్దుకో చీర వచ్చింది
అంటే ఏంటిదండి అవి
సోరకైతో చేస్తానండి
అవునా ఏమన్నారు దాని పేరు మీరు
కడ్డికకిర్ అన్నానండి
కబ్దు కకీరా ఎలా చేస్తారండి
ఇబ్బుడా మిక్
స
క్యారెట్ హల్వా వచ్చా అండి
ఆ ఆ
ని నీకుం బాజర్కా హల్వా వచ్చా అదే క్యారెట్ది
క్యారెటా
ఫస్ట్ క్యారెట్ తో హల్వా చేయడం వచ్చా మీకు
ఆ సొరకాయ తోటి కూడా చేస్తారట కదాని మా స్నేహితురాలు చెప్తుంది
అవ్ను అంటే ఇప్పుడు మీరు క్యారెట్ తో ఎట్ల చేస్తరు సోరకాయ తో సొరకాయ తురుమే స్
అసలు ఒకటి చెప్పండి నేను చేస్తాయిలా చేయాలో క్యారట్ తొట్టేనైన సొరకాయ తొట్టేనేనా కద్దుకాకిర్
కద్దుకోకిర్ ఎలా చేయాలో చెప్పాలా
నాక్ తెలియదు
సోరకాయ నీటిగా తుడు వేసుకొని తర్వాత పాలు వేడి చేసుకోవాలి ఒకర చ్చగా వేడి వేడిగ వేసుకున్న తర్వా సోరకాయ పొట్టు తీసేసి సోరకాయని తురుముకోవాలన్నమాట కచ్చియడం కాలడం
అదేంటిది మన కొబ్బరి పొడిని తురు ముదలు జూనాడాలనా తురుముకున్నాకా
తురుముకున్నంక అది నెయ్యిలో కొంచెం వేయించాలి వేయించిన తర్వాత మరి డ్రై ఫ్రూట్స్ వేంచుకోవాలి ఉ ఆ వేయించుకోవచ్చు వేయించుకున్న తర్ తర్వాత ఇంకా పాలల్లో వేసుకుంటూ కలిపి కలిపేసిన తర్వాత చక్కర వేసుకోవాలి ఒక హాఫ్ హాఫ్ కప్ అవి వేసుకున్న తర్వాత ఇంకా పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసుకొని కొంచెం కలర్ వేసుకోవాలి అంతే నేనైతే ఇంత సింపుల్గా వేస్తాను
అ అర్ధం కాలేదండి దాన్ని వేయించుకున్నాక పాల ఎందులో వేయ్యాలండి
పాలల్లో పాలల్లో వేసెయాలండి ఈ తురుముకున్నవి
ఆహా తురుముకున్నది పాలల్లో వేసేలా
వేవేయాలి తర్వాత దాని పై నుంచి ఇట్లా ఆ చక్కర మనకి ఎంత మనకి టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి
ఆహా బాగుంటద అండి
ఆ
అంటే నాకు అర్థమైంది ఒకసారి చెప్తున్నా వినండి ముందుగా సోమరకాయ ని పొ సేసి తురుముకోవాలి తురుముకున్నాక దానిని నూనెలో వేయించాలి వేయించాక ఇటు ఇంకోవైపు పాలు మరగనివ్వాలి పాలల్లో పాలు మంచిగా మరిగినాక ఈ తురుముకున్న దాన్ని పాలల్లో వేసేయాలి
ఆహా తురుముకున్నది ఫస్ట్ నెయ్యలోన్న నూనెలో ఉన్నా ఇట్లా వేయించుకోవాలికుంట అంటే పచ్చి పచ్చిదనం పోవడానికి ఆ పాల వేస్తారు తర్వాత ఇంకా
ల తర్వాత ఉహు
డ్రై ఫ్రూట్స్ ఉంటయి కదా అది కూడా ఏస్
ఆ చక్కర వేసుకోవాలి తరువాతికి ఇంతేనా అండి
అంతే తర్వాత కండెన్సేడ్ మిల్క్ అని ఉంటాదండి దన్ని తెలుగులో ఏమంటరు నాకు తెలియదు అది కూడా ఏస్
ఉహు ఏంటి కా కన్నం సార్ మిల్కా
మీకేం స్వీట్ చేయడం వచ్చండి
నాకు ఉత్తి ఎన్నం చేయొచ్చండి సేమియా చేయొచ్చు ఆ గులాబ్ జామ్ లేదచ్చు గులాబ్ జమ్
గులాబ్ జామ్ ఎలా చేస్తారు
ముందుగా మనము గులాబ్జాము పా పొడి దొరుకుతుంది మనకు దాన్ని డబుల్ రొటే అంటే బ్రెడ్ తోటి కూడా చేస్తారు రెండు విధాలుగా చేసుకోవచ్చు మొదటిగా నేను గులా జామ్ పౌడర్ తోటి చెప్తాను వినండి ఇప్పుడు గులాబ్ జామ్ ఉంటది కదండి ఆ పౌడర్ ఉంటదన్నారు గదా పొడి ఆ పొడిని కొంచము మనం పాళ్ళతోటి కలుపుకోవాలండి పాళ్ళతోటియినా ఏం కాదు నీళ్ళతోటి అయినేం కాదు కానీ కొంచం రుచికి మంచిగా ఉండడానికి పాలతోటి కలుపుకుంటే రుచి బాగా వస్ దండి మళ్ళ పాలతోటి కలుపుకున్నాదాన్ని చిన్న చిన్న ముద్దల్ చెసి సి దాన్ని నూనెలో వేయించుకొని పక్కక్ పెట్టుకోవాలండి ఒకవైపు తర్వాతకి ఇంకో వైపున గ్యాస్ పోయి మీదా ఆ పానకం పెట్టుకోవాలండి చక్కెర పానకం
ఉమ్
ఏ ముందుగా చక్కెర ఎయాలండి ఒక కప్పు చక్కెరెయ్యలి దానికి ఒక కప్పు రెండు కప్పులు చెక్కరేస్తె ఒక కప్పు ను ఉమ్ నీళ్లు పోయాలి పోసాక ఆ ఇలా చ్చి వేసుకోవాలండి అది చక్కర పానుకం వచ్చాక ఈ గులాబ్ జామున్ మనం చేేసుకున్నవి ఇగ ఆ పానకంలో ఎషెస్కొని తినెషె
అంతేనా అది వేరే వేరే లాగా కూడా వేరే వేరే అంటే ఆకారంలో కూడా మనం చేసుకోవచ్చు కదా
ఏమ అండి నేనైతే ఒండ్రాలెక్కనే చేసానండి ఇంకా వేరే ఆకారాలు ఏం చేయలేదు కానీ అవి మనము పాలతోటి పిండి కలిపితే మెత్తగా ఉంటాయండి గులాబ్జ జాములు అదే నీళ్ళతోటి కలపితే కొంచెం గట్టిగా ఉంటాయి మ త్త మెత్తగా ఉంటాయి గులాబ్ జామ్ ఇ ఈ ఆదివారం చేస్తానండి నేను
అవును మీరు ఈ ఆదివారం ఇది కూడా నేను చెప్పిన ఇది కూడా వంటకం కూడా ట్రై చెయండి ఆ కర్దుకకి ఆ బాగుంటందండి అంటే మనం హోటల్లో చేసుకున్నట్టయితే మనకి రాదు కని ఇంకేదో టేస్ట్ కి కొంచెం ఏదో అట్లా చేసుకుంటాను ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు లేదన్ ఎవరన్నా బంధువులచ్చినప్పుడు
ఎక్కువ ఎన్ని పాలు పోయాలండి ఎన్నిటికి ఎన్ని అంటే బాగా దగ్గరగా ఉడకనివ్వాలా లేకుంటే సేమియాలానే ఉంచాలా దాన్ని సేమీయాలాగనే వు ఉడుకనివ్వాలి
ఉమ్ అవును ఈ మిరి లేదంటే సేమియా కా ఈ శాతాన్ని ప్రయత్నించండి
సాబ్ధాన్ సాబ్ధాని అది ఎలా జయాలండి ఇల నేన
సా అ ఆహా సేమ్యా సాబ్దన్ పాయసం ఇందాక చెప్పిన కదండి సాబ్దాని ఒక పది నిమిషాలు నీళ్ళల్లో వేసిన తర్వాత లాస్ట్
ఇరవై ఐదు వందల్
మీదేదో ఒక ప్రయత్నించండి నేను కూడా గులాబ్ జామ్ ప్రయత్నిస్త ఒక్సారి
ఆ ఓకే అండి నాకు అర్థమైంది మీరు చెప్పింది కాకుంటే ఇప్పుడు సేమియా కుడ మనము ఉ నూనెలో లేకుంటే నెయ్యిలో వేయించుకున్నాక పాలల్లో ఏస్తాము అలానే ఇప్పుడు మీరు చెప్పిన కద్దుకక్కీరు గుడ ఆ సేమ్య లాగనే వేయించుకొని కొంచెం నూనెలో ఆ దాన్ని పాలలో మరుగుతున్న పాలల్లో వేయాలన్నారు కాకుంటే ఇప్పుడు సేమ్యా లాగనె ఆ సేమ్యా లాగానే ఉంచాల కొంచెము లేకుంటే దగ్గరికి ఉడకనివ్వాల పాలతోటి అంటున్నా నేను సేమ్యా లాగానే కొంచెం ఉంచాలి అయితే ఈ ఈసారి చెయాలని ఖచ్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు చెక్క రైస్
ఆ చక్కెర అయినా ఏసుకోవచ్చు లేదంటే చక్కెర అయినా ఎసుకో ఆ చక్కెర అయినా ఏసుకోవచ్చు నంటే నల్ల బెల్లం దొరుకుతది గదా
ఉ బెళ్ళ దేని తోటి రుచి బాగుంటదండి
ఇంగ చెక్కరతోనే బాగుంటది ఇగ హెల్త్ చూ మన ఆరోగ్యం జుసుకోవాలి చిన్న పిల్లలు ఎక్కువ దిం రాంటే మాత్రం నల్ల బెల్లం వేసుకుంటే సరిపోతది అది కూడా టేస్ట్ ఉంటది కనీ మరి కని మరి అంత టేస్ట్ ఉండదు